త ఆ వినుపిస్తుందక్కా
ఏం చేస్తున్నావ్ రా
ఏముందక్క ఇగో పిల్లల్ని పడుకోబెడ్దామని పారిస్తున్న
అవునా తిన్నవా మరి
ఆ తిన్నక్క తిన్న
హ్మ్ ఇంటికి
ఓ టిఫిన్ ఇడ్లీ అక్క ఇవాళ హలో
ఏం టిఫన్
ఇడ్లీ ఇడ్లీ అక్క ఇడ్లీ
నువ్వు మూవీ చూస్తావా రా
తక్కువక్క బాగా చూడ్ను ఇగో ఇప్పుడు రెమో వస్తుంది
అవును
ఈ పిల్లగాడ పడుకుంటే ఈ పిల్గాడతో పాటు నేను కూడా పడ్తా ఇక సి టీవి జోన్ ఎక్కువ
అవునా ఇగా హు హ్మ్ అంటే ఇట్లా థియేటర్కి వెళ్ళి చూడ్డం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, థియేటర్ వెళ్ళి చూస్తావా,
అప్పుడప్పుడు అప్పుడప్పుడు మా హస్బెండ్ తీసుకుపోతే
అవునా లాస్ట్ టీ మూవీ చూసావ్ నువ్వు అవునా బాగున్ మ్మ్
ఆ బావుందక్క
చెప్తావా నాకు ఆ స్టోరీ కొంచెం
ట్రూ లవ్ అక్క వాళ్ళిద్దరిదీ ఇంకా
హ్మ్
అవలా హలో హలో ఆ హలో బ
హలో
ఆ అక్కా వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందిరా మధ్యలో సిగ్నల్ లేక కట్ అయితుంది వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది చెప్పు
అవునా మీదిక్కడే ప్రాబ్లమా విజ్ఞనా
అవునవును నా దగ్గరే కొంచెం సిగ్నల్ వ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నది
అవునా
అసలు వాయిస్ సరిగా వినిపీయట్లేదు అవును రాజు వెడ్స్ రాంబాయి మూవీ అది రియల్ స్టోరీ అంట
అవునంట ఇప్పుడు ఇంకో టి అయింది కదా ఆ ఇది ఇప్పుడు యూట్యూబ్ లో చూసావా ఆ ఆస్ సినిమా చూసేసిఓ ప్రేమించిన అమ్మాయికి హెచ్ ఐ వి ఇంజక్షన్ నిచ్చిండు అని
అవునవును చూసా అంటే తనకి వేరే మేరేజ్ చేస్తున్నారనేసి తెలిసి ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ఇంజెక్షన్ ఇచ్చాడు చూసా నేను కూడా
హ్మ్ అది ఇచ్చాడంట ఆఅబ్బాయి ఆ అమ్మాయి జీవితం ఆగమైపోయింది
కానీ అది రియల్ స్టోరీ కాబట్టి వాళ్ళు తీస్తే ఈది వేస్ట్ జనరేషన్ ఉమ్ ఈ కాలంలో ఆ మూవీని చూసే అట్లా ఇం ఇంకొకరి చేసారు
ఉమ్ అంతా వేస్ట్ జనరేషన్
అవును
ఏదో తీశారు అలా సినిమా కోసం
ఉమ్ అవును అది రియల్ స్టోరీ అనేది సినిమా కోసం తీస్తే వేరే వాళ్ళు ఏమో అట్లా చేస్తున్నారు ఇక వాళ్ళు చేసినారు నేను కూడా అదే చేస్తా అనేసి ఇ మస్త్ తప్పు కదా పాపం
వాళ్ళకి ఎంత బ్యాడ్ పేరు వచ్చి ఉండదో
ఉమ్
ఊరీ తీసినందుకు వాళ్ళని ఏమన్నారో ఏందో అంట వాడొక్కడి వల్ల ఇంత మంది సఫర్ అయితారు
ఉమ్ అవును
అదన్న మళ్ళీ ఇంకోటి కూడా ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ లేడీని ఒక ఐదు లక్షల కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్నోడే చంపేసిండు వైషూ అని
అవునవును చూసాను నేను కూడా వైశమ్మ అనేసి అక్చుఅల్ గా వాళ్ళ స్టోరీ ంటే ఫస్ట్ ఆ అమ్మాయి లవ్ చేయనన్నాదంట పాపం ఆ నా కూడా నువ్వు లవ్ చేయకపోతే నేను సూసైడ్ చేసుకుని సచ్చిపోతా పురుగుల మందు తాగి సచ్చిపోతా అనేసి ట్రాప్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకు కున్నాడు కొన్ని రోజులు మంచిగానే చూసుకున్నాడు కాక పోతే వాళ్ళమ్మ కట్నం కోసం ఆ అది ఇది మాటలు చెప్పేసరికి ఆ అబ్బాయి నమ్మిండు ఉమ్ ఆయన అంతగానం ప్రేమించినాడు డబ్బు కోసం అవును అవును ఇల్లు వాళ్ళ సొంతూరు లోనే ఇల్లు కూడా ఇచ్చిండ్రు
ఉమ్
కానీ కట్నం కోసం అట్లా చంపుతాడా వాడు
ఇయ్యాల కాకపోతే రేపు ఈ అడిగి వ తగి వయసు మరి మన పిల్లలకైనా అయి ఆ మనం ఎందుకు అట్లా అడుక్కున్నా అయిపోయేది అబ్బాయి కట్నం కోసం అంటే ఇప్పుడు కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకున కట్నం వద్దని పెళ్లి చేసుకు కునే టోల్లు ఉంటారు వేరు గాని ఈనే అమ్మ మాటాల్ వినడం వల్ల మోసం వచ్చేసి
అవును
హమ్ కొంత మంది ఉంటారు కాని టోల్లు
హమ్ అవును అందులో ఏంటో ఈమోసలు
కానీ అది మాత్రం కరెక్ట్ కాదు పాపం వాళ్లనీ అట్ల కట్నం కోసం
హమ్ పదకొండు మంది అన్నదమ్ములు అంట అమేకి ఇంత మంది అన్నదమ్ములు ఉన్నాక కూడా పదమూడు మంద
అవును పదమూడు మంది అనదమ్ములు
ఆ ఎట్ల చంపగలిగిండు వాడు బయటికి వచ్చి మేము చంపేస్తున్నాం అని వాళ్ళు అసలు మస్త్ యాక్ చ
పదమూడు మంది అన్నదమ్ములకి అమే ఒకటే చెల్లమ్మ అంట పాపం తమ్ములు గా ఓన్లీ అన్నలే ఏమో ఉక్కమనే చెల్ అంట అవును
హలో బస్తు ఉండే అసలు చాలా రోజులు దాకా అమ్మాయిని మరవలేకపోతాన
అవును ఆ ఆమె చనిపోయి ఈ రోజుకి ఆమె చనిపోయి ఈ రోజుకి పదకొండు రోజులు అయినా కూడా అసలు ఇంకా కూడా ఆమె చనిపోయింది అన్నట్టే లేదు
అవును
హమ్ ఒక్క నిమిషం ఆగుర
అ
హలో
ఆ అక్క
ఆ చెప్ప పుర అదే పదమూడు మంది త అన్నలకి అసలు వాళ్ళ ఒక్కటె చెల్లి అంటే ఎం ఎంత గారభంగా వాళ్ళమ్మ గాని వాళ్ళు ఇట్లో అందరికి చాలా అంటే చాలా ఇష్టం అంట
అవునక్క కైగ
పాపం వల్ల సొంత అన్న అయ్ తే అవును వలస్ సొంత అన్న అయితే టాటూ కూడ వేపిన్చుకున్నాడు గుండె పైన చూశాను కానీసలు ఏ మాత్రం కరెక్ట్ కాద అల చంపడం
హమ్ ఊరి శిక్ష ఎత్తనే మంచిదెను
డి ఇరవై ఇరవై లక్షలు ఇచ్చిందంట ఇల్లు కూడ చూసిచ్చిందంట అయిన మేడం హమ్
బంగారం పెట్టింది ప్రేమించి చేసుకున్న వాళ్ళు ఇయ్యాల రేపు ఎవరు చూతున్నార్ అక్క రిటన్ మళ్ళ తల్లిదండ్రులు అట్లాంటిది అబ్బాయికి ఇల్లు ఇచ్చి పెద్ద ఇల్లు ఇచ్చి అన్ని ఇచ్చి బంగారం పెట్టి అన్ని చేస్తే ఇంక నువ్వు ఐదు లక్షలు కావాలని అమ్మాయిని అమ్మాయిలో కడుపులో ఉన్న పాపని ఎలా చంప బుద్దు అయిందో అసలు అయినకైతే మళ్ళా చంపి కూడా ఏం తెల ని అతను లాగా వచ్చి బయటకి వచ్చి బ్రష్ చేసి కొత్త బట్టలు వేసుకొని ఎళ్ళిపోయిడు అట
హమ్ అవును
ఇప్పుడు చావు బతుకులో ఉన్నారు అని అంటున్నారు మరి నిజం అంత అబద్ మ నిజమే అక్క
ఆ అవును నిజమే అంట
అవునా పాపం పాపం ద కింది
ఆ అవును పగుల్తదిగదా మరి
హమ్ అంతేగా అక్క దేవుడు హమ్ దేవుడు ఎమ్మటే చూపిస్తాండు అక్క ఇప్పుడు ఇంతకు ముందైన చాలుజ చకపోయది కాగానీ ఇప్పుడ ఏమటే జుయిస్తుండు
హమ్ మూడు ప్రాణాలు ఇంతకు ముందు కూడా ఒకటి పోయిందంట ఒక ప్రగనట్ అవును
అయ్యో తెలిదా విషయం తెలి అవునా
దని వల్లనే అవును
ప్రెగ్నెన్సీ వస్తుంటే కూడా ఇన్స్టాలో రీల్ తీసి వచ్చినట్టే వస్తే అది వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో కూడా చూయించారు
అవును
అట్ల అట్లున్నాడు అంత చేసిండు మంచిగా ఉన్నాడు వీడియోస్ తీసిండు అన్ని చేసిండు అట్ల ఎందుకు చేసిండో అర్ధం కాలక్క మాయ క అనిపిించ వచ్చింది అసలు మాకు చూస్తుంటే
ఈ డబ్బు ఏదైనా డబ్బు చూసి అన్నిీ చేస్తున్నారు అట్లా
సరక్ అక్క మరి
ఓకే